హలో బాగున్నారండి
బాగున్నానండి మీరు బాగున్నారా
ఆ మేం బాగున్నామండి ఏం చేస్తున్నరండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు
మేము తిన్నామండి యా ఊరండి మంది హలో హలో ఇనపడుతుందా అండి
ఇనపడుతుందండి వినపడుతుంది
ఏమండి జీమ కుట్టింద అట్లా పక్క పక్కన ఎవరన్నా నవ్విస్తున్నారండి మిమ్మల్ని అట్లా మాట్లాడుతున్నారు
లేదండి లేదు ఏదో దోమ కుట్టినట్టు అయింది అందుకే కొంచం అవునండి ఏం చేస్తున్నరండి మీరు అంటే లేదు అంటే కొంచెం నొప్పి ప్పి అనిపించి అది ఏడుపండి నవ్వు కాదు మీకు అట్లా అనిపిస్తుందా ఏడు
అవునండి సారీ అండి మేమేమనుకున్నాం దోమ కుడితే మ ఏడ్చలు కాని మీరేం నవవుతున్నార అని అట్లా అనుకున్నాండి అంటే మనుషులున్నాక భావాలు మనోభావాలు అవన్నీ ఉంటాయి కదండి
అవున అవునులేండి ఏం చేస్తున్నారండి మీరు
మేమేం చేస్తామండి తినేసి ఊరికి అట్లా ఉన్నామండి
నానా ఏం తిన్నారండి
తిన్నాంలేండి అన్నం పప్పు మీరు మీ ఊరు సైడ్ ఏమి ఏమంట బాగుంటాయండి
మా ఊరు సైడు ఏ వంటలు బాగుంటాయింటే ఏం చెప్తామండి అన్ని వంటలు బాగుంటాయండి
అన్ని వంటలు అంటే దాంట్లో కొన్ని ఉంటాయి కదండి ఫేమస్ అవి ఫేమస్ తాను వేవి మీరు తినేవేవి తినేవేవి ఆ అవునా సప్ప నీళ్ళ అంటే ఎట్లా అండి సప్పగాంటాయి అంతేనండి
తప్పకేం ఉండదండి
కాదండి సప్పనీళ్లంటే ఏం చేస్తారండి
సప్పనీళ్ళ అంటే తమరికి వంటల గురించి తెలుసా అండి తమరికి
ఆ లేదండి నాకు వంటల గురించి తెలుసు అండి మరి సప్పనీళ్లు అంటే తెలిదండి ఎట్లా ఊరికే అంటే ఇప్పు ఉప్పు లేకుండా ఉండే సప్పనీళ్ళు అవేనండి సపని నీళ్లంటే లేకుంటె ఫిల్టర్ లేకుండా ఉండేవి చప్పనీలు అవేనాండి
ప్పేసి నీళ్ళసి చేస్తారండి దాన్ని
అవు లేదండి కాదండి మీరు ఎందుకండి నవ్వుతున్నారు నాకు అర్థంగా ట్లేదు
అంటే ఉప్పు ఉండదేముండదంటే ఇంకా నవ్వు రాకుండా ఏముంటదండి
అండి నేనేం కామెడీ చేయలేదండి ఇక్కడ నార్మల్ మాట్లాడుతున్నా
తెలుస్తుందండి నేనేమి ఇప్పుడు కామిడి అనలేదండి
ఆ సరే సర్లేండి దానికి ఎందుకు మనం కొట్లాడేది మీరు మనం మనం మంచిగా ఉండాలండి అలాంటప్పుడు మనం
అవున అవును లేండి
మనసుతో ఉంటేనే మనం మంచి చేయగలం అవునవు లేండి ఏం చేస్తారండి కాదండి మీ పిండి వంటలు ఏమేమి చేసుకుంటారండి మీరు
మేము మా ఊర్లో పిండి వంటలు వచ్చి కుడాలు చేస్తామండి అలాగే ఏమంటారు చెట్లలు చేస్తామండి నిప్పట్లు చేస్తాం
నిప్పట్ల నిప్పట్ల అంటే ఎట్లా అండి అప్పట్లో మా అప్పట్లో అవేనండి
అవునండి అవే ఇవే అండి
అవున అండి మా ఊరు సైడ్ కానీ కొంచెం బాగానే చేస్తారండి అవన్నీ టేస్ట్ ఏందండి బాగా పులుగు తింటామండి మేము ఆ ఓ మా ఇం లో అయితే చానా చేస్తామండి మా అమ్మాయి అయితే పిండి వంటలు మంచి చేస్తదండి మా ఊర్లో వచ్చేసి పిండి వంటలు దాన్ లో ఫేమస్ అండి వచ్చేసి హోలీగాల అండి మళ్ళీ సప్పనీళ్లు మీరు అన్నారు కదండి ఆ నీళ్ళు అనేవ నాకు తెలిదండి అంటే నేను మీరు చెప్పినప్పుడు నేను ఏమనుకున్నా అంటే దాన్ని
కానీ దాని గురించి తెలుసుకోకపోవడం
లేదండి ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగాలుంటాయండి
అంటే సప్పనీళ్లు నేను ఫేమస్ అని చెప్పానండి నాక వచ్చ అని చెప్పలేదండి
అవును కాదండి మీరే కదండి అయన ఇప్పుడు ఫేమస్ అయినప్పుడు రావాలి కదండి
అంటే నేను ఇంకా నేర్చుకోలేదండి అవన్నీ
ఎందుకు నేర్చుకోలేదండి
ఎందుకంటే నాకు ఇంకా వంట నేర్చుకోవడం అంత ఇంట్రెస్ట్ లేదండి అందుక కె నేర్చుకోలేదండి మీరు బాగా తింటానండి నేనైతే పిండి వం ట్టలు అన్ని అన్ని వంటలు బాగా తింటానండి
మీరు శనివారం కబబ్ తింటారండి
శనివారంం తిననండి నే శనివారము కొంచెం దేవుని భక్తి సో
వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అండి ఉభయ హార్ల అభయ హార్ల అండి మీరు
నేను రెండు అండి మీరండి మీరు
మేము ఏమంటామండి ఆ మేము మల్టీ మల్టీ అంట ఏం లేదండి అన్నీ అని అర్థం
కాదండి మీరు ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయరండి వంట
నేను మా ఇంట్లో మా అమ్మకి డైలీ హెల్ప్ చేస్తానండి ఇగ ఇప్పుడు వేరే ఊరికి వచ్చేసిన అండీ అంతే గాని లేకుంటే మా అమ్మకి ప్రతి రోజు వంట విషయంలో గాని ఇంకో విషయంలోగాని ప్రతి విషయంలో హెల్ప్ చేస్తా అండి నేను నేను లేకుంటే మా అమ్మ వంటకాం చేయదండి అంటే నాది మంచి మనసు అండి అట్ల నే అట్లా చిన్నప్పటి నుంచి నాకు అలవరిచ తీసేసినన్నారు మా ఇంట్లో వాళ్ళు
అవునండి అన్ని పనులు నేర్పించేసన్నారా అయితే
అవునవునండి మరి మా ఫ్రెడ్స్ ఉన్నారండి వాళ్ ఎట్ల అంటే అమ్మాయిలు ఐనా సరే అబ్బాయిలు ఐనా సరే బా తిని పడుకుంటారు అంతేగాని కానీ లావుగారండి బ ఎంత బాగా తిని ఎంత బాగా పడుకున్నా లావుగారండి ఎందుకండి అట్లా వాళ్ళకి ఏమనా లోపం ఉంటదా
చేయాలో మీరే చెప్పాలండి మీకేమైనా తెలిసు ఉంటే లేదండి మేము బాగా ఆహ్హ్ తిని తిని పడుకొనేది కాక ఇంకేం చేస్త స్తాం చెప్పండి తినడం వర్క్ చేయడం పడుకోవడం ఏమైనా ఉంటే చేయడం
మానవత్వంతో హెల్ప్ చేయొచ్చు కదండి మీ ఇంట్లో వాళ్ళకి
ఏమండి ఏం చెప్పారండి
ఒక మనిషి అయ్యుండి మానవత్వంతో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకె మంచి జరుగుతుంది కదండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తేనే మీకు ఫ్యూచర్ లో ఒక మంచి ఒక మంచి పొజిషన్ లో ఉంటారని నేననుకుంటున్నాను నేనైతే జీవితంలో అదే అనుకుంటా నేన్ దాన్నే నమ్ముతా అవునండి ఇప్పుడు మన ఇన్ అట్ల కాదండి నార్మల్గా ఇప్పు మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తే పేరెంట్స్ కి హెల్ప్ చేస్తే అది మనకే మంచిగ కదండి
అవునవునులేండి
ఆ మీరు హెల్ప్ చెయ్యారండి ఊరికె తినేసి పడుకుంటారా
ఆ లేదండి నేను చెయ్యకపోతే ఇంక అంతే అండి ఇంట్లో దెబ్బల్ దెబ్బలు పడతాయండి ఇంకా
అవునండి మీరు దెబ్బలు కూడా తిన్నారండి అంటే మీరు పిండి వంటలే తింటారనుకున్న దెబ్బలు గాని తింటారా
ఎందుకండి పిండి వంటలు మాత్రమే తినేకైంది దెబ్బలు తింటేనే పిండి వంటలు చేసేకొచ్చె ఉంటుందండి అక్కడ
పిండి వంటలు ఎన్ని రకాలుగా తిన్నారండి
ఏదో లేండి అట్ల అట్ల అయ్యింది
ఆ ఇంక ఏందండి మీకు చపాతి మా ఊర్లో చెప్పినా కదండి మళ్ళా అడుగుతారు
ఏం చెప్పారండి మీరు
మేము వచ్చి మా ఊరు సైడ్ వచ్చేసి ఓలిగలు కజ్జికాయలు అవునవునండి ఓలిగలు మంచిగా చేస్తారంండి మా ఊరి సైడ్ ఓలిగలు తిన్నారంటే అట్ల అమృత్ తం అమృతం ఉన్నట్లుంటదండి
ఎట్ల చేస్తారు తెలుసా అండి ఏమన్న ప్రాసెస్
ఆ ప్రాసెస్ తెలుసు కాని నాకు తెలిదండి మా ఇంట్లో వాళ్ళకి తెలుసు
ఇప్పుడే తెలుసన్నారు కదండి
అంటే అంటే తెలుసన్న కానీ నాకు మా ఇంట్లో వాళ్ళగా చెప్పలేదు కదండి మా అమ్మ మా అమ్మ ఎట్టన్టే చేస్తే పిండి వంటలు ఇంకా ఎదుటి వాళ్ళు తినే వాళ్ళు మైమర్చిపోవాల మనసుని
అవునా
ఆ అంత బాగుంటాయండి అవునండి మా మాకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి వాళ్ళు ఊరికి తినే తప్ప ఏం చేయలేరు వాళ్ళింట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసి చెయ్యమన్న వాళ్ళు చెయ్యరు
అవునండి చెప్పాల అండి చేస్త
చెప్పినామండి ఇప్పుడె మీ మాదిరే ఇప్పుడు చూడు మీరు చెప్పినారు సప్పనీళ్ ఫేమస్ ని అదోటె వచ్చు నాకు తెలిసి వాళ్ళు ఇట్లా అడుకుంటూ పోయినాం అనుకో వాళ్ళు ఏం చెప్తారు నాకి మ్యాగీ వచ్చు నాకీ హాట్ వాటర్ని కాకబెట్టడం వచ్చు వాల్లెట్లంటే అట్ల మాట్లాడతారండి అంతా మనిషన్నాక కష్టపడాలి కదండి కష్టపడితేనే జీవితంలో ఏందోటి ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో
అవునవునులేండి కష్టపడితే కదండి జీవితం అనేది సాగేది లేదండి సాగదు కదండి
హా అండి మీరెట్లండి గోవితే ఫ్లో లో ఎళ్ళిపోతారా లేకుంటే నార్మల్ గా ఏందో ఆలోచించుకుంటూ పోతారా
లేదండి మేమేమున్నా గో విత్ ఫ్లో ఎట్లా ఊరికే వెళ్ళిపోవడం అంతే అండి
అవునవునండి అదే మంచిదండి ఈ జీత లేదండి నేనంతే అండి గోవితే ఫ్లో ఫ్లోలో లేకుంటే ఇం ఏం చేస్తామండి దేవుడు ఇట్లా రాసి పెట్టింటే అట్ల అయితుద మన చేతులో ఏమి ఉండదండి ఈ రోజు మన చేతిలో ఏమిండదు రేపు అనేది లేదండి మన చేతిలో ఏముంటదు మన చేతిలో మన ఫోన్ తప్ప మనక ఏ ఉండదండి ఊరికే అనుకుంటా మొత్తం మన చేతిలో ఉంటదని కానీ దేవుడు పై నుంచి ఇట్లా ఆడిస్తుంటారు మనల్ని ఇట్లా పోవండి ఇట్లా పోవాల ఇట్లా పోవండి ఇట్లా పోవాల ఓ ఇట్లా కూర్చోండి కూర్చోవలో పనుకోండి పనుకోవాల
ఏదో లేండి మీ నమ్మకం ఇది మా నమ్మకమా అది
భక్తి ఎక్కువ అండి
అవునండి పోతారు అయితే దేవుడికి ఎప్పుడు దర్శించుకుంటుంటారా దేవుడిని అయితే
అవునండి నేను డైలీ దర్శించుకుంటా అని చెప్పలేను కానీ ఒసారిం దర్శించుకుంటాారండి నాకు అబధాలు చెప్పడం ఇష్టం ఉండదండి అవునండి నేను చిన్నప్పటి నుంచి అే అండి నాకు ఎవరైనా అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా అబద్ధాలు మాట్లాడే వాళ్ళన్నా నాకు ఇష్టం ఉండదండి అట్ల అని చెప్పి నేను అబధాలు చెప్పానండి
అవు మరి ఇంకేంటండి అయితే పిండి వంటలు వంటలు అన్నీ బాగా తింటారన్నమాట
తినేది కాదండి మీరు తినేది మేము చేస్తామండి
ఇప్పుడే అడిగితే తెలీదున్నారు ఓలేేగాల ఎట్లా చెయాల
అదే అండి నాకు తెలియదున్న మా ఇంట్లో వాళ్ళ తెలుసు కదండి
ఆ మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు నేర్చుకోవాలి కదండి
నేనే నేనే మాడిపిల్ల కాదు కదండీ నేర్చుకోడానినికి అట్లా కదా అట్లేం లేదండి అయినా సర నేను అన్ని వంట పట్టలు చేస్తా కదండడి అట్ల అని చెప్పి నేను ఆడపిల్ల కాదు కదా నేను మగపిిల్ల ఉన్నా ఒక్కమ్మగాని
ఓకే ఓకే అండి అయితే ఇంకే మండడి అయితే
చెప్పాలండి ఏముంటాయండి మా దగ్గర ఆడపిల్లలతో ఎక్కువ ఉంటాయి కదండి
ఏం ఏం లేవండి మా ఏం మీ విశేషాలు లేవు ఏమిీ లేవు మేము జస్ట్ గోవిత్ ఫ్లో అన్ని పోతాం ద్దాం తింటాం పడుకుంటాం
అవుననా అండి మీరు బాగా తింటారంండి
నేను బాగా తింటానండి
అదే మీ వాయిసు లోనే అనిపిస్తుందిండి మీరు బాగా తింటారు అని
అవునాండి థ్యాంక్ యూ అండి
అ దానికి ఎందుకులేండి థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు మాట్లాడినందుకు అలాగే వంటలు గురించి పిండి వంటల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సమచండి
ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఆ సరే అండి బాయ్ అండి గుడ్ నైట్